వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నరు
కాళీగానే కూర్చున్నాం
అవునా
మ్మ్
అయిపోయిందా పండగ
ఆ అయిపోయింది
అవునా మాకు ఒక స్నేహితులు ఉంటారనమాట కానీ ఎట్లా చేస్తారు పండగ తెలవదు ఒకసారి చెప్తారా మీరు మీ పండగలని
మా పండగలు ఫస్ట్ రంజాన్ పండగగా మొన్ననే అయిప్ పింది గాదా వన్ మంత్ మొత్తం రోజాలో ఉంటారు అంటే ఒకపోద్దు ఉ
ఆ కానీ అసలు తినొద్దా రోజు మొత్తం
రోజు మొత్తం అంటే పొద్దున సూర్యోదయం కాక ముందుకు తినాలి ఫోర్ థర్టీకి
ఆ అవునా
మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి తినాలి
అవునండి మీ పెళ్ళిళ్ళ మీకు పెళ్ళిళ్ళకి ఇట్లా ముహూర్తాలు ఉంటాయా లేకపోతే మీకు డైరెక్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చా మీ దాంట్లో పెళ్ళిళ్ళ
మాకు అట్లా అనేది ఏమి ఉండదు అంటే ఒక మంచి రోజు చూ కుంటే సరిపోద్ది ఆ అంతే అంటే ముహూర్తం ఇదే టైం కే కావాలి అనేది ఏం ఉండదు
అవునా అండి
చేనయ లేకుండా ఉండే చేస్తారు
ఓకే అయితే మా కూడా ఒక స్నేహి అయితే ఒక పెళ్ళికి వెళ్ళినాం అనమాట కానీ నేను వెళ్ళాలే మా స్నేహతులు అందరు వెళ్ళరు చాలా బాగా జరిగింది అంటే నేను పోయిందేమో అబ్బాయి అంటే మా ఫ్రెండ్స్ అందరు పోయింది అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళికి కానీ మా ఫ్రెండ్ నీ లే అనమాట అంత వాళ్ళని వేరే సైడ్ కూర్చోపెట్టిరు మమ్మల్ని వేరే సైడ్ కూర్చోపెట్టిరు అన్నారు
ఆ ఆ అబ్బాయి వాళ్ళకి వేరే ఉంట ఉంటది అమ్మాయి వాళ్ళకి వేర కూర్చ పెడాతారు మా దాంట్లో కలిపి కూర్చ పెట్టారు మీలాగా
అవునంటా కదండి మళ్ళీ రిసెప్షన్ లో కలిపి కూర్చున్నారంట మళ్ళ అందరూ
ఆ రిసెప్షన్ లో కూర్చుంటారు పెళ్ళిలో కూర్చోరు అమ్మాయి ఇంట్లోనే ఉంటది అబ్బాయి బయటె ఉంటాడు
అవునా
చేరగా కడతారు కంపికుడా పువ్వులు
ఆ మొత్తం పూలుగాడతారు మరి అసలు అబ్బాయిని మీరు ఎప్పుడు చూస్తారు పెళ్ళి అయ్యే వారికి చూడొద్దాయిగా ఫోన్ లో చూసాంరాండ్ అసలు చలు
ఆ చూస్తాం అంటేబ్ అబ్బాయి ఎందుకు వస్తాడు కద మీలాగనే ఎంగేజ్మెంట్ ఇలా అయితది మాక్ గూడా
ఆ మళ్ళీ చూస్తారు కానీ పెళ్ళిలో మాత్రం చూసుకోవద్దా మీరు
ఆ పెళ్ళిళ్ళ మాత్రం చూసుకోవద్దు పెళ్ళిలో కూడా తలంబ్రాలు పడేదాక చూసుకోగూడద్
ఓకే అర్ధమైంది అర్ధమైంది మీది మరి రంజాన్ అంతా అయిపోయిందా మంచిగా
ఆ రంజన్ బానే ఏసుకున్నాం
ఉమ్ మాకు ఉగాది జరిగింద అనమాట చాలా బాగా జరిగింది మా ఇంటి దగ్గర కూడా వాతావరణం
మీ ఉగాదికి ఏ బచ్చలో అవి చేస్తారు కద అవి
ఆ అవునండి మీకు తెలుసా అండి భక్ష్యాల అంటే ఏంటియో
అంటే పక్కాన్న వాళ్ళు ఇతరు కదా మాకు కూడా
మాకు కూడా అండి షేర్కు షీర్ కుమాను సంతింగ్ ఏదో స్వీట్ అవి ఇవి తెచ్చిచ్చిరా అనమాట మీకు అలానే ఇచ్చిరా భక్షాలు
ఆ వాటి ఇంకా రౌండ్ గా ఎస్ తరు
అవును అవునవునండి పూర్ణాలు పూర్ణాలు అంటరు కొన్నిటిని కొన్నిటినేమో ఇగ అప్పల్ ఎసర్ పులిహోర చేస్తారు కొన్ని కొన్ని రకరకాలు చేస్తారండి మూడు నాలుగు రకాలు
ఆ పచ్చడ కూడా అలా చింతపండు రసం అది కూడా
ఆ ఉగాది పచ్చడా అంటారండి దాన్ని పండురస్ జ మన్నారా అండి ఉగాది పచ్చడా ఆ ఉగాది పచ్చడా న ఎవరినా ఎవరికైనా చెప్తే ఉగాది పచ్చడా అని చెప్పండి
అది కూడా మాకు వొషి
మీ ముక్స ఈ సారి తెలుసా అం అలీం ట్రై చేసినాం ఎప్పుడు తినలే కానీ ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ ల ఎట్లనో అనిపించిది తర్వాత తర్వాత నాకు కలవాటు అయిపోయింది ఇగ
బాగుంటది అలి
ఊ అవునండి మరి చికెనా అది మటన తెల్వదు కానీ తిన్నా నేనైతే
చికెన్ తో ఉంటది మటన్ తో ఉంటది
ఏది బాగుంటది అసలు ఎక్కువ
ఊ మేము ఎప్పుడు మటన్ తో మేము కూడా ట్రై చేయలేదు అంటే నేను మటన్ తినను ఆ చికెన్ తో తింటా నేను మావోల్ తింటరు మటన్ తో కూడా కానీ నేను ఎప్పుడు ట్రై చెయలే చికెన్ తో అయితే తిన్నా
బాగుంది అంటే కొంచెం ఫస్ట్ అట్లా అనిపించింది తర్వాత మంచిగానే ఉంది నేను ఒ
బానే ఉంటది అదే అది చికెన్ మటన్ అనేది ఏమి ఏర్పడదు బాగానే ఉంటంది అది రంజాన్ నెలలో దొరుకుద్ది మళ్ళా
ఆ ఇప్పుడు మళ్ళీ దొరకదు కదా కావాలన్నా
ఇగ అప్పుడె దొరుక్
అవునండి మీరు రంజాన్ అని మేం చెప్పుకొని మేము దిన్ ట్ట మండాల అలీ మరలిస్ అర స అ అంటారు ఏమేమో అంటారు మాకు మా మా హాస్టల్ దగ్గర అమ్ము త అనమాట సూపర్ ఉంటది అనమాట ఇది
అవునా బాగుంటదియాలి
పిస్తా హౌజ ఏదో ఉంటదండి చాలా పెద్ద ది అందులో దొరుకుతాయి చాలా ఫేమస్ అంటారు వాటిని
ఆ హలీమ్ ఈ నెలలే రంజాన్ నెలలే దొరకుద్ది అప్పుడే తింటారు అందరూ మళ్ళీ మిగతా టైమ్లా దొరకదు అది తిన్నాము
అవునా మీరు ఇంట్లో చేసుకోవచ్చు కదండి మరి అట్లా చేరాదా మనకి వంట ఆది
చేస్తాం లేకని అంత బాగుండదు కదా
అవునువను మీరు అన్నది కూడా కరెక్టే లేండి
వాళ్ళంతా మెత్తగా దాని తటి ఎట్లే చేస్తారు మనకు అట్లా కాయమ్మ కొట్టించి మనం అంతా అట్లా చేరాదు క సూప్ చేరాదు మళ్ళీ
ఆ అంత మంచిగా మెత్తగా రావాలి అస మనక్ చికెన్ పీసెసే కను యోగాద అందులా
కన్పియవు అసలే కన్పియవు మనకు అట్లా చేయరాదు కదా
అవునవును వాళ్ళు అసలు భలే చేస్తారా అండి అసలు ఎట్లా చేస్తారా ఏమో
అవును ఇంకా నెక్స్ట్ శ్రీరామన్
శ్రీరావనవమి ఉందండి ఎల్లుండి శుక్లవారం అనుకుంటా మా దగగర దగ్గర కళ్యాణం జరుగుతుది బాగుంటది
అవునా
మీకు తెలుసా అండి శ్రీరామానవమి ఎట్లా చేస్తారు ఎందుకు చేస్తారు అన్ని
తెలిదు చిన్నప్పుడు వెళ్ళిన
అవునా రోడ్ కానీ అది రోడ్డు మీదనే జరుగుతు ఆండీ ఎందుకంటే లైక్ వేరే క్యాస్ట్ వాళ్ళయినా చూడాలి శ్రీరాములు వారి కళ్యాణం అని రోడ్డు మీదనే టెంట్ వేసి పెడతారు అంటే ఇట్లా మీ ముస్లిమ్స్ అయినా రావచ్చు మా హిందూస్ అయి అందరు రావచ్చు అన్నమాట అక్కడికి గుడికి బయటనే జరుగుతుది కాబట్టి దేవుడు అందరికి చూడొచ్చు అనమాట అవు ఒక రాముల వారి టెంపుల్ ఒక్కడి దగ్గరనే బయట జరుగుతది కళ్యాణం
ఎప్పుడైతే వెళ్ళలే చిన్నప్పుడు వెళ్ళినాం కాలేజ్ లో గాని ఇ ఫ్రెండ్స్ తో వెళ్ళినాం
వెళ్తారడి వస్తారి ఇక్కడ కూడా అంటే ఇట్లా ఎప్పుడే న ఇట్ నుంచి వెళ్తున్నారు అనుకో వాళ్ళు కూడా దండం పెట్టుకని వెళ్తార అనమాట మస్తు మంచిది పెళ్ళికి వెళ్తే భోజనాలు పెడతారు భోజనాలు పెడతారు పూజ చేసారు సి ఇంకా తాలిబొట్టు తోటి ఏమో ప లేసారుదే అయగారు వాళ్ళు అంతా మేం అందరం లంగా ఓణీలు చి చీరలు కట్టుకొని వెళ్తాం అనమాట టైంపుల్ గుడికి
బాగా చేస్తారు ఈ పడుగ కదా మీరు
అవునవును మేము పండగలో చాలా అంటే ఇట్లా బట్టలు కొనుక్కోవడం గాజులు చే అన్ని కొనుక్కోవాలన్నమాట దానికి సంబంధించినవి అసలు మీరేమన్న చెమక్ చెమక్ బట్టలు వేసారు కదా నాకు స్నేహితురాలు ఉండది ఇప్పుడు చూడు ఆమె కాడైతే ఎర్ర డ్రెస్సులే ఉంటాయండి అసలు వేరి కలర్లే ఉండ వంటీ ముదరేగా ఉంటది ప్రతి సంవత్సరం
ఉ ఏటి కొన
ఆ చార్మినార్కి పో ఉంటది ఆమె మమ్మల్ని కూడా రమ్మ అన్నారు ఒకసారి ఓ ఏడ ఎనిమిది వేలు అట్లా అయినా లు రేటు మళ్ళ అవి డెస్సులు
అవును
మీరు కొనుక్కున్నారా అండి అట్లాంటివి చెమక్ చెమక్ డ్రెస్ హ
ఆహా కొన్నాం మం మండి బజార్ లో కొనుక్కున్నాం రెండు ఒకసారి మా అన్నయ్య పెళ్లికి లెహంగా కొనుక్కున్నాం మూడు వేలు
హమ్
మళ్ళీ మళ్ళీ పోయి మొన్న పండగకి ఆ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయయింది ఈ సారి
అవునా మీరు సీర కూడా కట్టుకుంటార అండి
ఆ కట్టుకుంటాం
హమ్ అవునా అయితే మా ఇంకేమో చీర కట్టడం వచ్చు కానీ కట్టుకోము ఎక్కువ లంగా నీలు ఇవి ట్రై చేస్తాం అనమాట అవి ఎక్కువ పెళ్ళయిన వాళ్ళే కట్టుకుంటారు అనమాట చీరలు మా దగ్గర
చీరిలు నేను కూడా ఏమ అంతా కట్టుకోను పెళ్లి కానీ
మ ఆ డ్రైస్సులు అరుదమఐ అదే అదే అది ఎక్కువ డ్రెస్లు వేసి ఆయన మీరు బురకాల వేసుకుంటారని మంచిగా ఏ వేసుకు
ఆ ఎది పోయినా బురగా వేసుకుంటాంలేగాని మన ఇంట్లో ఇప్పుడు పడుగ చేసేటప్పుడు శారీ కట్టుకుంటాం లేకపోతే లహ లేకపోతే వర్క్ డ్రెస్సులు వాటిల మొత్తం ఫుల్లు ఎటు
ఉ అవును మీ దాంట్లో ఈ సాంప్రదాయం బాగుంటదండి అసలు మొత్తం నిండుగా వేసుకోవడం నాకు నచ్చుతది అట్లా
హ్యడ్స్ పండు మన లెగ్ హఫ్ అ యూస్ చేయ్యకూడదు ఇ
హమ్ అవునండి
మొత్తం ఫల్ స్కోల
తిన్నారా అండి మరి
ఆ తిన్నం
ఏం తిన్నార్ మరి ఇయ్యల
ఈ రోజు ఊ పొద్దున కాకరకాయ టమాటా వండినా సాయంత్రం చపాతి చేయాలి
ఓ మీరే వంట్ చెస్ తర ఇంట్లా
ఆ మేమే వంట చేస్తం
అవునా
పిల్లలు ఆఫ్ డే స్కూల్స్ కదా ఇప్పుడు
మీ వా అర్ధా ఆ అవునండి
ఆ పిల్లలే ఇగ టిఫిన్ చేయడానికి ఆ ఉన్నారు ఇద్దరు బాబులు
మీకా అవునం ఎ
వాళ్ళు స్కూల్ కెళ్తార్ ఆ టిఫిన్ చేేయడానికి వీలు పడట్లేదు
మా ఇంటిక్ లో ఆ మా ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వెళ్తారు వస్తానే ఉంటారు మాస్త ఆడుకుంటారుండి నేనేమో సెల్ వాల్ కు వచ్చినా అనమాట హాస్టల్కి వెళ్తా రెండు రోజులు అయినంక
అవునా
శ్రీరామనవమి అయిపోనాక ఏళ్తా
మీ ఇల్లు కూడా దివ్య వాళ్ళ ఇల్లు సైడేనా
కాదు కాదండి అసలు వాళ్ళు ఎక్కడో ఉంటారు మామ్ మీ మేము ఎక్కడో ఉంటామ్ అండి
అవునా ఇంకా పనికి వెళ్తున్నారా మీ దగ్గర
ఆ ఎలా మండి మేమ్ పనీకి
అంటే ఆ ఇప్పుడు ఇక్కడ హుమ్ అన్ని విలేజ్లలో ఆ తోటలకి ఇట్లా పోయినాయి గదా పక్కన వాళ్ళకి ఇట్లా ఎల్తార్ కదా
తెల్ వద్ తెలివదుండి మాకు పోలం తోట అవన్నీ ఏమి లేవు మా నాన్న బేరంమ్ క్ తెస్ స్త పైసల్ తీస్తే నెల జీతం వచ్చినాక అన్ని కొనుక్కొచ్చుకుంటాం తింటాం అన్నమాట సరే అండి మరి
ఆ సరే అండి బాయ్